హలో
హలో హలో వినబడుతదా ఓకే
తిన్నారా
హ్మ్ మీరు తిన్నారా
తిన్నం
తిన్నారా
ఏం కుర మీది
మాది పాసం పాసల కూర పాయిసం
పాయిసమ
దాన్ని బెండకాయ్ పాసం అంటారు
ఉ హా
ఈ మీ మీ దంటో బెండకాయ్ పుల్స్ అంటారు మా దాంటే బెండకాయ్ పాసం అంటారు
ఉ హు
చికెన్ తింటారా మీరు చిక్
ఇంకా చెప్పాలే మేం బాగా తింటాం చికెన్ మా వేజ్ నన్ వేజ్ తింటాం మేం నాన్ వెజ్ అన్ని
ఆ
హ
ఆ
ఇంకా రేపు శ్రీరామనవమి టెంపుల్ కెల్తన్నర మరి
అది
టెంపుల్కి వెళ్తాన రా రేపు
కా
హలో
బ కాల తగ్గుడు పోదాం అనుకుంటా ఆ హలో వినపడతాంద హలో ఒకే చెప్తా ఉ
ఓకే మీ పిల్లలు ఏం చేస్తా అన్నారు
ఫోన్ లో ఆడతా ఉన్నారు
ఆడుతున్నార
ఉ
తిన్నారా మరి మీ పిల్లలు
పిల్లల దురు
మీ బాబు స్కూల్ కి ఓయిండా
ఉ ఏలీరు
ఉ
ఎలిండ్రు
ఆవు ఓకే మంచిగ చెప్తార మీ బాబు వల్లా స్కూల్ లో
చెప్తారమ్మా మస్తు చెప్తారు గోరంగా చే త్తరు మీ పిల్లోడు బాగున్నాడా
ఉమ్ బాగు
ఉహు ఓకే ఇంకా ఏమి ఇంకా ఎక్కడ అన్నా పోతున్నారా మరి మీరు రేపు
ఉహు మేము రేపు పోతాం టెంపుల్ కి
ఇక్కడ ఏమి టెంపుల్ ఉన్నాయండి మంచిగ చేయాలన
ఎక్కడనో ఇక చూడాలి మంచి ఎక్కడనో ఒక దగ్గర మం
ఓకే చూసారా మరి టెంపుల్
ఏమి చూడ్లే ఇగ రేపు పొద్దున ఎప్పన్నానా ఇంకా ఎక్కడికైతే అక్కడ ఉమ్
అదే ఇంకా చెప్ చెప్పాలండి మీరు ఏం చేస్తారు
ఏం లే అట్లా తిని కాలి ఇగా కూర్చున్నాం ఇగ పని అయింది నే
ఖాళీ కూర్చొని ఉన్నారా వర్క్ చేయరా ఏం వర్క్ చేయరా పార్కింగ్
వర్క్ చేస్తా మిగా
మరి చేయరా అ మేకప్ ఆర్టిస్ట్ ఆ మీరు
టైలరింగ్ హ్మ్ హలో
ఓకే
రీల్స్ చేత్తర మీరు ఎప్. పిల్లలు
ఓయ్
రీల్ చేత్తర
ఇవాట్ ఇ ఆహ్హ్హ్ ఇంకా అండి పది మంది చేయ్యాల.
నేను అడుగుతున్నాను
ఇలా ప్లానింగ్ మరి
రీల్స్ జేస్ త్తరా మీరు రేపు అని అడుగుతున్నాను.
ఉంటాన్ ర రేపు చే
రేప్
రేపు ఉంటాయ్
హలో
ప హ్మ్ ఏంటి
ఎస్సార అను అడుగుతున్నా చౌలు ఇనబడ్. తెలేవ మీకు
రీల్ చేత్తం
ఆహ్
ఈ రోజు రీల్ చే
ఇంక
రీల్ రె రీల్సే గదా రీల్
ఆహ్
జ
ఇంక
చేతం చేతం రీల్ చేతం
ఆహ్
ఇర్రు
ఓకే
రే రేపు ఎత్తమ అరే పడతలేద మీకు చేస్తాం అనిపిన కదా నీక బస్
బాగా రీచ్ పోతదా
ఇంకు పట తీచ్చ ఏ పట చెప్తారని
రీచ్ పోతదా
రేపా చెడి ఇస్తండి హలో రేపా చెడి
రీచ్ ఓతదా
గోరంగా పోతుదా రీజ పోతుదాని లేదకోదండి పోతది గది పడ హుమ్మ్ పోతది వాసి నోడుతుాదండి
ఓకే
మ ఆ మమ్మీ వో మమ్మీ వో ఆ ఇంకేమీ ఏం చేస్త చిన్నారు
ఇంకా చ అండి మీరు
కమర్నా చెప్పాలి మరి ఏం చేస్తుర్రు
రోజు నైట్ చపాతి తింటారా ఏం తింటారు మీరు అచ రోజ నైట్ మీరు ఏం తింటారు చపాతి అనా రైసా
అనే మా వై వైఫు నిను వస
ఒక వసన్ మాట మాట్లా
హలో
చ సరే ఉండు
ఎందు